హలో బాన్నావ ఆ బాగున్నాను ఏం చెత్తానవ్
ఏం చేల్ తిన్నావా
దూరం వోళ్ళతో మాట్లాడినట్ మాట్లాడుతాను ఏమి
హలో నీకు ఒక ముచ్చట చెప్పాలనా నే
ఆ
మాకు బాగా పుట్టిండు మా అత్తకి మస్ తెల్లగ పుట్టిండే నేను మా బావను ఎత్తుకున్నా డ్రెస్ కొన్న షాపింగ్ విశాల్ మాటికి పోయి డ్రెస్ కొన్న హండ్రెడ్ రూపీస్ పెట్టి
ఆ తింటున్నావా ఆ
ఆ ఇంక బొమ్మలుగా ఫుల్ సంతోషం. బొమ్మలు కొన్నాల మా బావకి
ఊ బావ అంటే మీ డాడీ వాళ్ హలో చెలేనా
కొడుకుపుట్టిండు
హూ
అయే మా డాడీ నేను మా మమ్మీ మేము అందరం పోయినాం. ఫుల్ ఎంజాయ్ చేసి ఫుల్ వా మంచిగ ఉండు తెల్లగ పుట్టిండు
ఆ మీ మామయ్యేం చేత్తాడు మరి
మా మామయ్య మెడికల్ షాప్ ఉన్నాయి మా మామయ్య కి
సొంతమా
ఆ సొంతం ఉన్నది మా తాతయ్య మా అమ్మమ్మగా వాళ్ళు మంచి చూసుకుంటా రు మంచిగా పని చేత్తాడు ఆ అన్న
ఆహ మీ అన్న మంచుకున్నాడా ఆనే
ఆ మా అన్న మంచిగ ఉన్నడు
ఊహు ఏంచేతాండు అన్న
ఏముంది ఏం లే జాబ్ కోసం చూసుకోవాలి ఇగ మొన్ననే డెల్లీకిపోయిచ్చిండు
ఆ
మా ఫ్లైట్ లో అచ్చిండే
అవునా
ఆ
మంచిగ ఎంజాయ్ చేయొచ్చు మీ అన్న మన బతు అక్కులకైతే ఏది లేదు. ట్రైన్ ట్రైన్ కూడా సక్కగా ఎక్కం మనం. ట్రైన్ కూడా సక్క ఎక్కం మెట్రో కూడా
ఆ ఇగ్గ తెలుసా మనకి ఇంకా
బస్సులో సక్కగా ఎక్కరాదు మనకు
డాడ్ పైసలు కొట్డుదనే మంషిగా వచ్చిండు మా అన్న
హ హా ఆ
మళ్ళ పూ జాతర కూడా వెళ్ళాము మా అన్నయ్య నువ్వు
బాగా ఎంజాయ్ చేసిరా ఏమైందే వాయిస్ గట్లా వత్తాంది జ్వరం వచ్చిందా
జరం వచ్చిందే శాతన అయిత లేదు
ఉ మరి హాస్పిటల్ పోకపోయినా ఇంటికి వచే వచ్చినవు. కదే మరి కొద్ది రోజులు ఉండొత్తే ఏమైంది నీకు.
ఆ ఉండబుద్దు కాలేదే మా డాడీ ఉండు ఉండు అన్నడు కూడా అన్నాడు అయినా నేను ఉండలేదుగా
ఆహా ఉండొతాయిపో ఇంటికాడన అయితేనే మంచి ప్రోటీన్ ఫుడ్లు ఉంటాయి ఈడేమి ఉంటాది అంతా ఏ మంచి గా ఉండదు.
ఏ మన అన్నము కూడా తిన బుద్ధి అయితలేదు.
ఉమ్ మరి హాస్పిటల్ కన్నా పోకపోయినావు
తెచ్చుకున్న
ఆ పోయినావా హాస్పిటల్ మరి
ఆ పోయినా బ్లడ్ లేదు అమ్మా నీకు అయే ఉన్నది నేను జాయిన్ చేసుకుంటే బ్లడ్ ఎక్కయాలి అన్న డాక్టర్ గోరం ఆనాడే
గంత సిరియాస్ అయిందనే
ఘోరంగా సీరియస్ అయింది.
ఆమో మరి ఎట్లా మరి బ్లెడ్ రావాలంటే ఫ్రూట్స్ తినాలి మరి తింటానవా
ఆ మా డాడీ కొనిచ్చిండే డ్రగన్ ఫ్రూట్ అవివి కొనిచ్చిండు.
తిను మరే ఆ పండ్లు తింటేనన్నా జర నయం అయితదేమో.
అన్నమే తింటాన్న
తినకపోతే ఇక మళ్ళా హాస్పిటల్ అడ్మిట్ అంటే ఇక వేలుకి వేలు పోయ్యాలే
బ్లడ్ ఎకియలె నిక్ అని డైరెక్ట్ అంటన్డే డాక్టర్ గాడు
భయామైంద ఇక నీకు
గోరం భయము అయింది నువ్వు ఏం చదువుతనవు అమ్మ అని అంటే డిగ్రీ అన్నినన్నా నికి డిగ్రీ చదువు చదువుడేందుకు నీకు బ్లడ్య లేదు చదుకులుగా అన్నడే డాక్టర్ గాడు
మీ డాడే మంటాడు
ఇగ మా డాడీ ఏం అంట లేడు అ
ఆహ
ఇంటికి తీసుకుతయ్యా నిన్ను హాస్టల్ తోల ఎగ్జామ్స్ అప్రూవ్ అయ్యి రాద్ ఎగ్జామ్స్ ఇంటికాడుండు బుక్కులు లేద్దా చదుకుంటూ అని అన్నాడే
మా నాకేమో ఇంటి కడ చదుకో బుద్ధగాదదే
మళ్ళా మనకి దోస్తూలు ఉంటారు.
ఆ మీతోన కామే ఉంటేది చూసినావా అనే మీ పక్కన మీ ఫ్రెండ్ వాళ్ళతో మీ ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళ ఊకే పాస్ అయితాంది
ఆ అవునే
ఆ ఆ ఆమె ఏం చేతంది అసలు కాలేజీ కొస్తా అండి అసలు ఆమె అమె అంటంనే నచ్చాది నాకు
ఏ ఎప్పుడో ఒకసారి స్తలేేమ్ ఇష్టమంత పిచ్చి పిచ్చి చేతదే ఏడ్డిపోరి
అసలు చిన్న పొరగాల్ల లేక్క చేత్తది అంతమమె
ఆ అంత పిచ్చి పిచ్చి ఎస్తది ఇవకివళనా చూపి ఇతారు అదమ్మా అంద అ ఎగ్జామ్ హాల్ల
మళ్ళ గంత స్ట్రిక్ట్ ఆట్గదా
వాళ్ళ అయ్యా స్ట్రిక్ట్ ఎటు తోలడే
ఉం ఊరికే మీకు ఫోన్ చేసినప్పుడల్లా ఊరికే ఆమెద వాయిసు ఊకే గయ్య గయ్యి ఇనోత్తది ఆ
ఊ తడి పూల ఎ
ఆ మళ్ళా బాగా ఆ పోగొరుతూనే ఉంటది అట కదా చూస అప్పుడు వారికే మంచిగా ఉంటదట తర్వాత ఇగా మళ్ళ వేరేటోళ్లతోని దోస్తాన్ అని జే
ఆ ఘోరంగా లొల్లి పెట్టుకుంటది ఆమె అంత పిచ్చిది
హ్మ్మ్
నా తను కూడా నా తను కూడా లొల్లి పెట్టుకున్నాడు వెస్ట్ మొకం
వామ్మో మీ మీ ఇంటర్ దోస్తనా నామ
ఆమ ఇంటర్ దోస్తు
ఆహా మరి ఇంకో బక్కపిల్ల ఉంటది చూసినా వానే
అది మంచిగా ఉంటదే నాతో నన్ని చెప్తాది నాతో
పాపం ఆమె అయితే పానం లేనట్టే ఉంటుంది
అవును ఊక వానికుట్లది
అవునా
ఉంటా ఊక అంటా ఊకా తానవనుకు తాను అన్ని వణుకుడు రోగం తెనవెంకౌంట అంతేలే
ఆ మరే మీ ఫ్రెండ్స్ అందరుూ మంచిగా చూసుకుంటారా నిన్ను
ఎందుకుంట కేకదదు
హా బంగారాల గమె టా సైన్స్ లో కా ఉంటది చూసినావానే ఆమె ఊకే లోల్లి పెట్టుకుంటది వాళ్ళళతోనీ ఊకే
ఆ తెచ్చ కు ఆ ఆ అ ఉంటారు అందుకేంది అందరు మంచిగానే ఉంటారు
హ్మ్మ్
అందు నండి
ఆ
అయ ర దోసలో క అడిపోయి ముచ్చట వెట్టాల నేను
హ్మ్మ్ ఇగా ఆ మా మీ రూమ్ లో కామ ఉంటది కదనే మాకు ఆమెకి అ ఆ మీ పక్కన రూమ్ అంటే నాకు కూడా ఫ్రెండే కదా ఆమె ఫోన్ చేసి చెప్పింది అన్నట్టు మీ రూమ్ లోకి పోయి ఒకసారి వాళ్ళ డాడీతోనేె మరితో ఫోన్ మాట్లాడదంటే మీ రూమ్ లో పోయి మాట్లాడుకోపో అని అన్నదట అప్పటి నుంచి ఆ మా ఫ్రెండ్ కు మీ రూమ్ కి రాబుద్దిి అయితులేదట అందుకే ఒత్త్తలేరు ఇగ మీరు గుత్త అదన్న అలా రూంకి
ఆ నాం జతన గతే అంత క
ఆమ ఆ గా అప్పటి నుంచే ఇంకా రూమ్ కకి రాబద్దుఅయితలేదు ఆట నాకు ఫోన్ చేసి చెప్పింది మెసేజ్ జెట్టది అప్పుడప్పుడు కానీ బాగా ఓవర్ యాక్షన్ చెత్తదే
ఆ గోరంగ ఓవర్ యాక్షన్ చెత్తది నాకైతే పొరబుద్ది అయితది ఎక్కి తక్కో
ఆ చి గట్ల ఉండద్దు గంతా ఓవరుగా అసలు
అ
ఎవరేమైనా ఫ్రెండ్స్మే గాదనే ఎక్కడనయినా గట్లనే ఉంటాం కదా అర్థం చేసుకోవాలి అసలు
ఉంటా
అమ్మొక్కతే ఉండాలంటే మరి స్పెషల్ గా ఆమెకు బయట రూమ్ తీసుకొని ఉండం మనురిగా ఏ ఆమో కతే పైసలు కడుతం దానే మరి వీళ్ళు కూడా కడతారు గదా ఉమ్ మరి ఇయలా ఏం పెడతారు మీ హాస్టళ్ల ఏం కర్రి
ఆ చపాతి వెట్టిల్లు పొద్దున ఇప్పుడు ఏ కర్రి గా పొద్దున చపాతీ
ఆ అసలు ఆ తిండి తినకలే మీరుకి ఇట్లా బక్కగా అైతానట్టుారు మీరు అందరుూ
అవునే
సక్కగా ఒక నెల ఇంటి కాడ మంచిగా మంచి తిండి తింటే అయిపోతది కదా
ఇంగైతే
ఉ మీ కడ మీ హాస్టల్ దగ్గర సిగ్నల్ లేదా అసలు గం ఇప్పుడు మాట్లాడుతే ఇంకో పది నిమిషాలకి వినతంది
అవున సరే
ఉ
అ
మరి ఎప్పుడొచ్చినావు ఇంటి కాంచి
ని మొన్ననే అచిన్నె నిన్న వచ్చిన ఈరోజు అసలు శాతన అయితలేదు కాలు బయటికి పోతే పోబుద్ధైతలేదు
ఉ మరి కాలేజీ పోకుంటే సార్లేమనరా
ఏం మనరు
ఆహా ఏమంటారు ఇగ డిగ్రీయే కదా ఇగా శేషేది కూడా
చెకింగే
ఆ
అ పైసలచ్చేసరికి జాబ్లా కలిసివున్న పాతవి ఎంత మంచిగుండే అనిపితందే
హ ఇగే పైసలకే గోరంగ ఇబ్బందయితంది అసలు దేనికైనా డబ్బులే అసలు ఆ
అయితే కంపినీ పైసలే లేకుంటే బతికేతట్టే లేదు
అవును ఏం కాదులే ఇగా నువ్వు బాధపడకు గాని అన్నం తిని మంచి టాబ్లెట్లు వేసుకోండు మరిని మల్లెపుడన్నా చెత్త ఫోన్
ఆ సరే ఆ సరేనే ఆ బాయ్